యం
నమస్కారం అండి
నమస్కారం, చెప్పండి బాగున్నారు మీరు?
మేమ్ కూడ చాలా బాగున్నామండి, ఏం చేస్తున్నరండి, అన్నం తిన్నారా?
ఆ ఇంకా గాలే ఇప్పుడు ఆ ఇప్పుడు అయింది పని, కుకింగ్ అయింది
ఏం చేసా
న తీసినౌ
అవునా అండి
ప్పు చేసినౌ
ఆహా అన్నమా, రోటీనా అండి?
అన్నం
అవునా అండి, రోటీ తినరా?
ఆ తినరా
ఆహా నేను అన్నం తింటా అండి, రోటీ తింటా మనీ మా వైఫ్ చేయది రోటీ అందుకోసమే అన్నం తింటా.
ఆ ఎందుకు డైట్ చేస్తున్నావు?
లేదండి ఆ డైట్ చేద్దామంటే కోపరేట్ చేయదండి మా వైఫు.
అవును
డైట్ చేద్దాంమంటే సపోర్ట్ చేయది మా వైఫు, మంచిగా చేసి తినబెడతది
అవును
అవునండి
మీరు చెప్పండి మరి, మీ వైఫ్ ఆ
వర్షమస్తుందా అండి?
లేదు
లేదా అండి అవును మా సైడు గుడ లేదండి, రెండ్రోజుల్ నుంచి ఒక వారం రోజుల్ నుంచి అచ్చింది వర్షం కనీ ఇప్పుడ్ లేదు.
అవును
ఉమ్ ఎస్ ఐ ఆర్ ఫామ్ లు నింపెసామండి. మీర్ నింపేసారా అండి ఎస్ ఐ ఆర్ ఫామ్లు?
ఏంటి?
ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ ఫామ్స్ నింపేసార?
ఆ చేసినవ్ అయిపోయింది. ఫామ్ ఫిలప్ చేసినవ్ సిగ్నిచర్ అయింది అన్ని అయింది.
అవునండి మాది కూడ అయిపోయింది ఈరోజే ఆ ఈ రోజు మనం కొంచెం వేరే ఊరికి కూడా వెళ్లేదుంది. హవాలీ ఫోగ్రాం ఉందండి బస్ అవునండి చాలా బాగుంటదక్కడ అక్కడ ఆ ఆ అజ్మేర్ నుంచి రెండు హవాలీ వాళ్ళు వస్తున్నరు.
అవ్
ఆ చాపురి బ్రదర్సని ద్దరు బ్రదర్స్ చాలా బాగుంటది మన్ చి కవాలీ ఉంటది. ఇప్పుడు ఎళ్తామండి తొమ్ పదిటి వరకు ఎళ్ళి
ఆ
ఇగ చూసుకొని ఒక రెండు గంటలు అక్కడుండి వస్తామండి.
అవ్
అవునండి కార్ లో వెళ్ళి వస్తామండి.
అవున్
అవునండి వర్షం రాకుంటే మంచిగుంటది మళ్ళ వర్షమొస్తే ఫెయిల్ అయితది ప్రోగ్రా కార్ తోటే వెళ్తునమండి. అవునండి. ఫోర్ వీలర్ అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారండి సిక్స్ మెంబర్స్
అవును
అవునండి. మా ఫ్రెండ్ ది కార్ ఉంది, అయితే దాంట్లోనే వెళ్తున్నాం. ఆ అండి మళ్ళ తర్వాత మా తమ్మున్ది పెళ్లి కూడా ఉంది.
పెళ్లి ఉంది
ఆ పెళ్ళి కూడా ఉంది. ఆ కా టూ డేస్ లో ఉందండి నైన్త్ రోజు హల్దీ ఉందండి.
అవును
ఆ న టెన్త్కి గ మ్యారేజుంది. లెవెన్ కి గ్యాప్ ఉంది, టువెల్ కి రిసెప్షన్ ఉంది. అవునండి కన్నూ ఇక్కన్నే లోకలే అమ్మాయ్ అబ్బాయ్ అవునా అండి
అవున్
పెళ్లి అన్న రిసెప్షన్ రెండు లోకల్ లోనే ఉంది మాత
ఓ అన్
లవ్ అండ్ అరేంజ్ మ్యారేజే
ఆ అవును
అవునండి
ఆ
పాప్ పాప ఉందా అండి మీకు?
నాకు వా ఉంది
అవునా అండి
అవున్
ఉహు ఎంత చిన్న పాపనా అండి?
ఆ వన్ ఇయర్ పాప
అవునా బాగా ఆడుకుంటుందా?
వన్ ఇయర్ పాప ఉంది కొడుకు ఉంది
కొడుకు కూడా ఉందా అండి
అవును
అవునా అండి
అవును
ఏం చేస్తున్నారండి మరి పాప కొడుకు
కొడుకు కొడుకు త్రీ ఇయర్స్ ఉంది కొడుకు
అవునా
అవును
ఆహ మీ వాయిస్ వింటే మరి ఇంత పెద్ద ఇద్దరు పాపలు ఉన్నట్టు అనిపిస్తలేదయితే మరి
ఆ
హ్మ్
ఆ లవ్ మ్యారేజ్ నా హస్బెండ్ ఫార్మా ఆఫీస్ లో చేస్తూ
ఆహా అండి
ఉమ్ ఆ అండీ నేను హౌస్ వైఫ్
అవునా
అవును
ఎక్కడ హైదరాబాద్ లోనా
అవును
అవునా
ఉమ్
వర్షం వచ్చేటట్టు ఉందండి మా సైడ్ చాలా కూల్ గా ఉంది వెదర్
ఆ అవును నా కొడుకు స్కూల్ కు పోతది నర్సరీ క్లాస్
అవునా
ఆ అడ్మిషన్ చేసినా ఈ ఇయరే అడ్మిషన్ చేస్తు ఆ చేస్తున
పాప చిన్నగా ఉందా
ఆ పాప వన్ ఇయర్
ఉమ్ హు మీరేం చేస్తారు మేడం
నేను
హ్మ్ హౌస్ వైఫ్ ఆ
ఆ హౌస్ వైఫ్
ఆహాహా
ఉమ్
ఇక్కడ మా టౌన్ లో తాత్బాబా సందలు ఉందండి ఈ రెండు రోజుల తొమ్మిదికి చాలా పెద్ద గ్రాండ్ గా చేస్తారు ఇక్కడ
అవును మరి మీరు పోతున్నాం మరి
అవునండి వెళ్తాము మేము
ఏం చేస్తావు అక్కడ
అక్కడ చూడండి పొద్దున్న మార్నింగ్ వచ్చేసి లంగర్ ఉంటదండి లంగర్ షరీఫ్ ఉంటుంది అంటే భోజనం పెడతారు అందరికీ అన్నం
అవును
ఒక రెండు వేల మూడు వేల మందికి భోజనం ఏర్ప చేస్తారు వెజ్ బిర్యానీ
ఆ
ఆ చికెన్ మటన్ ఉండదు ఎందుకంటే ప్రతి వాళ్ళు అంటే ముస్లిమ్సే కాకుండా అందరుచ్చి తినేటందుకు వెజ్ ఉంటుంది
అవును
చికెన్ మటన్ ఉంటే మళ్ళా వేరే వాళ్ళు తిన్నరు కదా అందుకోసమే వెజ్ వెజ్ ఐటమ్స్ ఉంటాయ్ అది పొద్దున్న పొద్దుట నుంచి పన్నెండు వరకు ఉంటదండి దాని తర్వాత వచ్చేసి మనకి ఇది సమా ఉంటదండి హవాలీ ప్రోగ్రామ్ సమ ఫాతియాన్లు ఉంటాయి
ఆ
తర్వాత సాయంత్రం నాలుగింటికి పర్చం కుషాయి ఉంటాది అంటే జెండా ఎగర వేస్తారు బాబ తాజుద్దీన్ ది దాని తర్వ తిగా సందాలు స్టార్ట్ అయితాయి డీజేలు బ్యాంగడలు ఆ డీజే బాంగడాలు ఉంటాయ్ మళ్ళా గుర్ర గుర్రం ఉంటది
అవును
గుర్రాలు ఉంటాయి పది పది అని గుర్రాలు ఉంటాయి పెద్ద పెద్ద డీజేలు బాంగడాలు ఉంటాయి మొత్తం మంచిగా మంచి క్రౌడ్ ఉంటాదండి బాగా పెద్దగా వెళ్తుంది మా టౌన్ లో మొత్తం తెలంగాణలో
ఆ ఆ ఆ బా తెలుసు నాకు
తాజుద్దీన్ బాబా అవునండి నాగ్పూర్ లో ఉంటది అక్కడయితే ఇంకా చాల పెద్ద ఒక అయిది అక్కడ ఉ వెయిటింగ్ మీద ఉన్నాము అదే సందడి అవునండి చెప్పండండి అవునండి మేము వెళ్దాం మా మిస్సెస్ రారు మా పాప పాపని తీసుకొని వెళ్ళాలి ఈ సారి మా పాప గుర్రాలని చూస్తుది
ఈ రోజు
ఈ రోజు లేదండి నైన్ కి ఈ రోజు ఈ రోజు వేరే టౌన్ కి వెళ్తున్నాం అన్నటు ఇక్కడ మా లోకల్ కాకుండ ఒక సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో అక్కడ పంజెత్ అనే ఖాన్ ఖా అ ఒకటి ఉంది అక్కడ ఫయాజ్ బాబ అని వాళ్ళు ఉంటారు అక్కడ ఉంది ఈ రోజు ఖవాలీ ప్రోగ్రామ్ హజ్మీర్ నుంచి వస్తున్నారు
హు
అవును మన మన లోకల్ ఏమో తొమ్మిదికి ఉన్నది
అవును
ఉ
ఇంక అన్నమయింది డిన్నర్ అయింది అయింది ఏం కర్రీచ్చేసినావు మీ వైఫ్
మా వైఫ అండి బెండి ఫ్రై చేసిందండి అవునండి ఇంకా దాని తోటి పాపడు ఉంటది పచ్చడి ఉంటది ఇంట్లో పచ్చడి ఉంటది ఇప్పటిక ఆ హు
మంచిగా ఉంటదండి మంచిగా బెండిఫై మంచిగా చాలా బాగ చేస్తుంది మా వైఫ్
నేను ఇగ ఫ్రై చేసినావు బెండి ఫ్రై ఓన్లీ ఫ్రై టమాటా ఏమి ఆ
ఆహా
గ్రీన్ మిర్చి బెండి చేసాం
ఆహా అవునా అండి చాలా బాగుంటదండి ఈ ఇప్పుడు మన లో వర్షాకాలంలో ఫ్రైస్ మంచిగా తినాలని
ఆ మస్తు బిర్యానీ తహారీ స్పైసీ
అవునండి
హ్మ్
చాలా బాగుంటారు
అవును ఏం చేస్తున్నావు మరి మీరు జాబ్
నేను బిజినెస్ చేస్తా అండి
అవును ఏ బిజ్
అవునండి అంటే బిజినెస్లు అంటే ఆన్లైన్ బిజినెస్లు ఉంటాయండి మావి
ఆ
ట్రేడ్ మార్కెట్ అని
ఆ
అవునండి స్టాక్ మార్కెట్ ట్రేడ్ మార్కెట్స్ ఇవి చేస్తామండి మేము
అవును
అవునండి
ఇంకా చెప్పాలి
ఇంకేముందండి మనం ఇక్కడ ఈ రోజు వచ్చేసి చాలా మార్నింగ్ నుంచి చాలా బగ క్లైమేట్ ఉంది వర్షం వస్తలేదు కానీ మంచిగా మొత్తం వెదర్ బాగా కూల్గా ఉంది
అవును
ఆ ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ వర్షం వచ్చి త్రీ డేస్ నుంచి అయితే వర్షం లేదు
ఆ
కానీ వెదర్ మంచి కూల్ ఉందండి ఇప్పుడైతే ఇప్పుడు వ్యవసాయం చే చేసే వాళ్ళకు మంచిగా ఉంది క్లైమేట్ విత్తనాలు వేయడానికి చెట్లు పెట్టనికి గార్డెనింగ్ చేసే వాళ్ళకయితే ఇప్పుడు మంచిగా ఉంది ఎందుకంటే ఇప్పుడు విత్తనాలు చెట్టు
గార్డెన్ ఉంది అవును అవును
మాది లేదండి మాకు గార్డెన్ లేదు మాది స్లాబ్ ఇల్లు ఆ స్లాబ్ ఏరియా ఉంది మ
ఆ నాకు ఉంది గార్డెన్ పెద్ద గార్డెన్ ఉంది
అవునా అండి
అవును మంచిగా మంచి ఆ వెజిటబుల్స్ ఫ్లవర్సు
హ్మ్
అన్ని అయి అన్ని ఉంది
అవునా అండి
అవును
ఉహు హు
మ్మ్
ఇంకా మీరు దాంట్లో మల్ల మీ గార్డెన్ లోకి వెళ్ళి తీసుకొని వంట చేస్తారా
ఆ చేసాం గ్రీన్ మిర్చి అవును
అవునా అండి
గ్రీన్ మిర్చి, కొత్తిమీర్, కలియాపత్తా ఉ
అవునా చాలా మంచిగా అండి మీకు డబ్బులు కూడా మంచిగా సేఫ్ అయితున్నాయి డబ్బులు సేఫ్ అయితాయి ఇంకా ఎందంటే మంచిగా మందులు లేకుండా మంచిగా ఫ్రెష్ ఉంటది
అవును మరి
అవునండి
అవును
సరే అండి మీతోడు మాట్లాడి నాకు చాలా సంతోషంగా అనిపిచేది ధన్యవాదాలు
వినిపిస్తంద